హ
బాగున్నారా అండి
ఆ బాగున్నాను మీరు బాగున్నారా
ఆ బాగును మీ సైడ్ ఎక్కువ ఏ పడాలు పండిస్త తరలే
మా సైడ్ ఎక్కువగా ఆ పొగాకు మిర్చి ఎక్కువ పండిస్తారు తర్వాత వరి
మాసైడి అయితి వేర్స్ చిన్నగా తర్వాత వరి కూడా స్పందిస్తారు అది సీజనల్ గాం పండిస్తుంది తారంతే
ఓకే అక్కడ ఎంత ఉంటుంది వేరుశనిగ గుండ్లు కేజీ
ఆ కేజీ వన్ ఎయిటీ అంది ఇప్పుడు కాస్ట్ ఎక్కువైపోయింది రేట్లు పెరిగేస్తున్నాయి ఒక మూట దాదాపు నాలుగు వేల నాలుగు మూడు వందల అంతా రేటు పలుకుతుంది
ఆ అంత కింటా
ఆ ఒక ఒక మూట
మూట అంటే ఎన్ని కేజీలుంటా అదే వ కేజీ ంట కెింటానే ఇ
ఆ అవునవును కరెక్ట్ మాకు ఎలా ఈ సైడ్ అలవాటుే ి మూట మూట అనేసి సడన్ గా తింటా అంటే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతాం అన్నమాట
అ
ఆ అలా అన్నట మట చిింత డబ్బు లు అన్నట్టు మాట్లాడేస్తారు అన్నట్టు
ఓకే
అల్లా అక్కడ కనుమ చేసిన ఇక్కడ కనుమ చేసి కొంచెం మనకి
అవును అవును అవును డిఫరెంట్ గా ఉంటది కర్నూలులో మీది అర్థం అవుతుది మాకు మళ్ళీ కర్నూలు వాళ్ళది అసలు అర్ధం అవ్వదు
అవుదుఆవదు కరెక్ట్ ఏ మరి మాకు కూడా ఎట్లా అనిపిస్తుందింటె ఏమంటే మాకు విని ముందు అంతా వింటా అంటాం కాబట్టి ట్టి అక్కడ నుంచి లైట్ లైట్ మేము స్లా మారుతాదన్నమాట
అవును కర్నూలు లో మా చెల్లిని మేము కర్నూలు ఏ ఇచ్చింది
ఆ వాళ్ళు కొంచెం ఎట్లా అంటే ఆ ఏం చేస్తున్నంటే ఏం చేస్త స్థాండవ్
ఆ ఎంజాస్తాను వచ్చిండ్రు పోయిండ్రు పెద్దాయ్యా
ఆ నేను కూడా పెద్దయ్యా అట్లా పెద్దవాళ్ళైతే పెద్ద నాన్న అంటారు మీరు
ఆ ఆ మా సైడ్ పెదనాన్న అని అంటారు మీ సైడ్ పెదయ్య అని అంటారు ఆ ఆ చిన్నయన
నాన్న వాళ్ళను అయితే నాన్న అంటారేమో మీరు మేమైతే నాయనా అంటాం
ఆ
ఉ అట్లా పిలిచే విధానం మారుతుంది అప్పు
అవును అవును కానీ బా అవును ఎక్కడ వాల్యూస్ అక్కడ ఉంటాయి ఆ మీ సైడ్ లేడీస్ కి మంచిగా రెస్పెక్ట్ ఇస్తారు
ఆ అస్సలు జస్ట్ వాళ్ళని ఏమన్నా పో అంటా అంటే పో అంట పిలుత్తరు ఇప్పుడు మాములుగా రామ్మే పొమ్మే అం అంటం గాదా
అ
అట్లా మనం దగ్గర దగ్గర ఉన్న వాళ్ళని మాత్రమే మే పో పాప అదిది అంటారు అదే
ఆ పాపమ్ మా మా మరిది మా చెల్లిని పాపా పాప పానే అంటాడు
ఆ అట్లా రా పాపా మేము అట్లనే పిలుస్తారు మమ్మల్ని
అవును ఏద ఏదన్నా మార్కెట్కి వెళ్ళాలన్నా అన్నా గాని లేడీస్ ఏం పంపించారు మా సైడ్ ఏంటంటే లేడీస్ వెళ్తుంటారు
ఉ మా వెళ్ళం మేము దేనికి
ఆ అవును
చాలా అవసరం అంటేనే వెళ్తాం
నా చెల్లి అదే చెప్తా ఉంటది ఇక్కడ లేడీస్ కి మంచిగా రెస్పెక్ట్ ఇస్తారు
ఆ తేడాలు వస్తే పీక కోసేస్తారన్నట్టు
ఆాా
చాలా ఏమంటారు వా కొంచెం గొడవ ఏం లేనంత వరకు బాగా ప్రశాంతంగా మాట్లాడతారు ఏమైనా గొడవ వచ్చింది వాళ్ళ వల్ల అంటేనా ఎంత కూడా స్టాబ గారు మళ్ ఏదో చేసే వరకు ఎళపర
ఆ
అట్లా ప్యాచనే మ అళ్ంతే అప్పతే నుంచి లా జరుగుతుంది ఆనవాయట స్తారి
అవును మా మా చెల్లి ఎంగేజ్మెంట్ అప్పుడు అమ్మాయిలు ఇళ్ళ దగ్గరే ఎంగేజ్మెంట్ చేసుకుంటారు కదా ఆ వాళ్ళ చెల్లిని మామారితోళ్ళ చెల్లిని ఏదో అన్నాడని వాళ్ళ బాబాయ్ ఆడపిల్లని పట్టుకొని అలా అంటావా అని చెప్పేసి మామ్మది ఇ ఇప్పతేగాారి చడను మాటా కోపపడ్డాడు అంటే ఇప్పుడు అత్తగారి ఇంటికి కొచ్చాం అది గూడా పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఇంటిక వచ్చాం ఎంగేజ్మెంట్ కి అని లేకుండా అసలకి ఇంగా తను అసలు అది మార్ చిపోయి మరీ గొడవాడాడు మేమై తె భయపడ్డాం అసలకి ఈ అబ్బాయికి ఇవ్వాలా ఇవ్వకూడదా కాని తర్వాత అందరు అన్నారు పిల్లోడు చాలా మంచోడు కాపోతే వాళ్ళ చెల్లిని అన్నారని ఇంగా ఆడపిల్లని ఏమన్నా అంటే ఊరు కోడు అన్ అందరికా ఏం గాదు ఇవ్వండి అని
అదే గదండి ఇప్పుడు తన చెల్లికి ఏమన్నా ఐ తే ఆయన అంత గ ట్టిగా అరచినవుడు వాళ్ళ వైఫకి ఏమన్నా అయితే ఊరికే ఉండరు గదా
అవునవును
కాబట్టి అది చూసుకనినా మనం చేసేసినార అయితే ఇంగ మీరు గూడా
ఆ అవును
ఇప్పుడు మంచిగే ఉంటారం
ఆ మంచిగానే ఉన్నారు హైదరాబాద్ లోనే జాబ్ జేస్తారు మా మరుదు ఐబీఎం లో జాబ్ జేస్తాడు మా చెల్లెమో జన్పాక్ ట్లో హె చ్చర్గా జేస్తుంది ఇంగా ఇక్కడే ఉన్నారు వాళ్ళు
అంతే గదా మిగ లైఫ్ సెట్ అయిపోతది
ఆ అవును వాళ్ళు హ్యాపీయే వాళ్ళకే ఒక పాప ఆ అవును
హ్మ్ తె మెండ్లి ఏదొ ఒక మంచి పోతా ఉండల్లంతే దేని గురించి ఎక్కువ ఆలోచించకూడదు
ఆహా మనం మంచిగా వంట అంటే అన్నిీ మంచిగానే జరుగుతుంది
కరెక్ట్ మర
వాళ్ళు కోప్పడటప్పుడు మనం సద్ సర్దుకున్నాం అనుకో మనం కోపాడ్డప్పుడు వాళ్ళు కూడా సర్దుకుంటారు ఒకటి రెండు సార్లు చూసాన
ఆ అదే అదే
ఆ
ఎందుకో నేన ఎందుకో మర సైలెంట్గా ఉండలేన వాళ్ళు తిరుతున్నంటే చాలా సార్లు అనుకుంటాం మనుసుులో గట్ టిగా వద్దు మాారాట గడదు తిరిగి అన కూడద ఏది అనుకుంటా ఆగలేను గట్టి గా మా కడస్తాను అదే నాకు మైనస్
ఆ నాకు అసలు భయం అన్నమాట నోరు తెలిసి ఆ ఇక తప్పని సయి మాట్లాడ మాట్లాడాల్సి వచ్చినా గాని మాట్లాడుతుంటే నాకు వనుకొచ్చేసిది
అంటే ఫస్ట్ నేను కూడా ఏడ్ చేస్తా ఏడ్ చేసినా కూడా ఏడకపోయినా ఫస్ట్ తిరిగి ఆన్సర్ ఇచ్చే ఇలాంత ఎవరైనా సరే అదెందుకు నాకు చాలా ఇప్పుడే కాదదు ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఇన్ అదే బాధ పడతారు చ నేను నిన్న ఒక్క మాట అనకూడదా తిరిగి అట్లనే అనేస్తావు ఒకసారి ఏమన్నా ఆలోచించి సైలెంట్ ఉన్న దానే అడుగుతడు
ఆ ఇక మా హస్బెండ్ విషయం అయితే నేను అస్సలుకి నేనే ఆ తను అరిసిన నేను అ ఎదురు సమాధానన్ని చెప్పను పైపచ్చి మళ్ళీ నేనే మాట్లాడతాను ఓ
అ దొరకలేదండి అదృష్టం నేను సరెంటి ఉండాలని చూసినా రదు ఏమో మళీ నేను తరిగిన వాతావరణంట్ ంటిది ఏమ్ మరి అర్తా అదు
మేమ్ చాల సార్ ాల చిస్తాసలు ఎ కొడబట్టు పెట్టుకుంటారు వీళ్ళు తిరిగి ఎట్లా మాట్లాడుత చెతారు హస్బెండ్ తో ఎదురు ఎట్లా చెప్తారు అని నేను చెప్పలేకపోతున్నానే హ్రరు అనిపించది
గస్ ఏ ఇంతక్ ముడు కూడాడా అంతే ఆ పడుకులు న పలే ఏమి లేలేదా లేస్తాను ఏమి లేక ఎక్కడ పోతాను ఉన్నాను
హా
అట్లా ఎట్లా అడి నా వయిస్ కొంచెం బస్ ఎక్కువ ఆశగా ఉంటుందనమాట చాలాసార్లు ఇంట్లోనే గొడవ పడి చిన్న చిన్న దాన్లు కన్నిటికి గొడవపడతా అంటను నేనైతే
ఆా
అది ఏమ మళీ అంతే అండి నేను పెరిగిన వాతావరణం వల్ల ఏమ మళ్ీ ఎవరిని కేర్ చేయన్నట్టు
అంటే మీరు ఎంత మంది పిల్లలు
ఆ నేను చెల్లి తమ్ముడు చెల్లి ఇప్పుడు టెన్త్ క్లాసు
ఆ ఓకే ఇంట్లో పెద్ద వాళ్ళకి ఓపిక ఎక్కువ బాన్లు గొడవలు పెట్టుకోరు అంటారు అందుకు సవానగా ఉే మరు పద్ద పెద్ద వాళ్ళు అయినా గానీ ఇంట్లో
ఆ ఉంటార ఓపిగా ఉంటాను ఉన్నత సేపు ఈ చిరాకు వచ్చిందా బా ఏ వస్తువులు ఆ వస్తువు పగిలిపోలా లేకపోతే గట్టి గట్టిగా అరి చేేసి కోపం అంతా బయట పెట్టేస్తా
ఆ
దాన్నే ఇంకా ఇప్పుడు అన్నా ఇట్లా అంటే కాలేజ్ టైమ్ లో అయితే ఫ్రెండ్స్ ఏదైనా గొడవ పెట్టుకున్నారంటే ంటే అవతల వాళ్ళే తాలుయిపోయి వద్దు తల్లి నీకు ఓ దండం అని ఆపే వరకు తిడతాంటే అట్లా ఇప్పుడు కూడా అ ఎన్ని సార్లు అనుకున్నాను వద్దు ఏం నూరుగానే మెదప ముగుడుదు తిడితే తిట్ని లేకపోతే ఏమైనా ఆరిస్తే అరస ని లే అని అనుకుంటా గాని నా వాళ్ళ కాదు ఎందుకోండి
ఆహ హా
చిన్న చిన్నగానీ ఏదోటి అనేస్తంగా
ఊహు హు
నాకి అట్లుంది పిచ్చి
ఊహు
అదొక్కటి మైనస్ అంతే
ఆ
హు మరి బయటలో ఎవరు అయినా సరే ఏమన్నా గొడవలు జరుగుతుంటాయి కదా మన గురించి మనల్ని ఏమన్నా అన్న గఅట్లా అంటప్పుడు ఇంగా తా చచ్చిపోత చూడు మా ఆయనే తట్టుకు తట్టుకోలేక అప్పట్ ప్పుస్తుకుంటాడు గట్టిగా వద్దు తల్లి నువ్వచ్చేమ్మా వద్దులే రా ఉండురావు ఊరుకో ఉండ్రా ఉండ్రని ఆయన భయం ఇట్లే గొడవలే ఉంటే మెతకం కొంచెం మాట్లాలేరు
బయట గోడవలయితే ఇంగా భయం నాకు
నేను ఫుల్గా నేను ముందుకెల్ తా వాళ్ళ కంటే ముందు రమ్మను ఎవరు వస్తారో టచ్చైమను ఇంకా అంతే ఏం మాట్లాడను మామింది ఎటు చై బడిందా లేకపోతే ఏమన్నా మాట్లు మాట్లాడినవా
అ
నరుకుతాను ఇది బాగా
ఊహూ హూ హూ
కొడవలో గుడ్ టేలో
అబ్బో అంత ధైర్యం ఉందా నీకు
ఏ మన ఇంటి మీదికి వస్తే మనోళ్ళ మీదికి వొస్ తే ఆగలేం అట్లా ఇంట్లో భర్త అయినా సరే ఒక మాటంటే తట్టు కొనిలేను అ ఇంగ అట్లాంటిది మన ఇంట్లో వాళ్ళకు గూటిలు చంటెంగా ఏళిపోల్లే అంతే అందుకే చుట్టూ వాళ్లంతా రారు ఏదైనా చిన్న చి నిన్నున్నా
ఆ ఆహా
ఊరికే చెప్తారుంతే ఇట్ల అమ్మాయి ఇట్లుందియిందని చెప్పేసి వెళ్ళిపోతారు అంతే ఇష్టం అట్లా పరిస్థితి
ఓకే అలాగే ఉండాలి ధైర్యంగా భయపె భయపడే వాళ్ళని చూస్తే భయపడతా ఉంటారు ఆ సరే నేను ఉంటాను. ఉ